ఆ నమస్తే అండి బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నామండి
ఊ ఎలా ఉన్నారండి ఆ అట్లే ఏం లేదండి మామూలుగానే పనంత అయిపోయింది కూర్చున్నాను
బాగుండ్రా అండి పిల్లలు
ఆ పిల్లలందరు బాగున్నారండి మీ పిల్లలు ఎలా ఉన్నారో చెప్పండి ఊ ఆ వంట అయిందండి వంట చేసాను
ఊ అయినా పనులు అయినా అండి
ఆ పనులన్ని అయిపోయినాయండి వంట చేస్తుంది చేస్తున్నాము అయిపోయింది చెప్ పని మీరు చేస్సిర్రా అండి ఏం కూర చేస్సిరు
ఇగో ఈరోజు బెండకాయ ఫ్రై చేసినాము అండి
ఆహా మేమేమో కాకరకాయ చేస్తున్నామండి ఇంకా అయిపో వచ్చింది ఆఖరికి వచ్చింది చెప్పండి ఏమన్నా పని మీద చేసి
ఆ అవునండి ఇప్పుడు ఈ మధ్యకాలం మీరు ఫ్రీ ఉంటారండి ఏమన్నా మీ సమయం ఇస్తారమ్మా
ఆ చెప్పండి చెప్పండి ఏం లేదు అయిపోయిందండి పని అంతా అయిపోయింది
ఈ వేసవి కల సేలవులు వస్తుయి కదండి హుమ్ అప్పుడప్పుడు అందరం కలిసి ఎక్కడైనా సరదాగా ఆ అట్ల గిట్ల ఎటైనా వెళ్దామా అని చెప్పేసి అనుకుంటున్నాం
ఆహా అంటే మీరు ఫ్యామిలీస్ తో అంటున్నారా ఫ్రెండ్స్ తోటి అంటున్నారా
డ్స్ తోటి అనుకుంట్
కుటుంబ సభ్యులందరి తోట ఆ ఎక్కడికనుకుంటున్నారండి మరి ఎక్కడన్న స్థలం చూసిర్ర
అంటే బాపట్లా అని అనుకుంటున్నాము అటు సైడు వాటర్ అట్లా బాగుంటాయి కదా అటు సైడు
ఊ
అదే అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అటు సైడు అక్కడ మనకు
ఆహా అంటే ఎట్లా అండి బండి మాట్లాడుతున్నారా లేకపోతే
ఒక మరి ఒక బండి మాట్లాడుకుంటున్న బాగుంటది కదండి అందరు సరదగా కలిసి వెళ్లి వచ్చినట్టు బాగుంటది కదా
ఉహు అంటే మీ కుటుంబ సభ్యులందరు ఉంటు ంటారు కదండి మళ్ళా మేము ఎందుకు అన్నట్టు
ఆ అందరు ఫ్యామిలీస్ కలిసే అనుకుంటున్నాం ఒక ఒక రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి వెళ్లి వస్తే బాగుంటది అని చెప్పి అనుకుంటున్నామాట మీకు ఆ మీకు వీలైతే కదా ఏమంటారో అని
ఆహా అంటే మీ చుట్టాలు కాదా అండి ఓన్లీ ఫ్రెండ్స్ ఏనా
ఆఓ ఆ ఓన్లీ ఆ ఓన్లీ స్నేహితులు మాత్రమే
ఆ స్నేహితులు మాత్రమేనా ఏమో అండి మా వారిని అడిగి చెప్త త నేను అంటే ఏ ఇప్పుడు ఏ మంత్ అంటే ఏ నెలలో అనుకుంటున్న అండి
అంటే ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్ అ ఏప్రిల్ ఎండింగ్లో ఉన్న కదాండి ఒక టూ త్రీ డేస్ అలా వెళ్లేేసి వస్తే అయిపోతదని చెప్పేసి
ఆహ
సమయం మాకు ఇస్తారేమో అని చెప్పేసి అడుగుదమని చెప్పి
ఏమో అండి మా వారు ని మొత్తం ఇంకా మళ్ళీ డబ్బుల గురించి కూడా విషయం కదండి ఆలోచించి చేస్తాం
మ్ ఆదట అక్కడ మళ్ళ చుట్టుపక్కల ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయండి అక్కడ
అదే అండి అక్కడ బీచ్ వాటర్ ది బీచ్ అదేనని అన్నారు కదా
చాలా బాగుంటుంది పిల్లలు కూడా సరదాగా ఆడుకుంటారేమో అని చెప్పేసి న్నా చెప్పేసి అనుకుంట్ అంటున్నాము మీరు ఏమన్నా టైం ఇస్తారా ఎట్లా అని చెప్పేసి అనుకుంటున్నామ ఇగ మ్ చూడండి ఒకసారి మీరు
ఆ అడుగుతానండి నేను మా వారీని అడిగేసి ఇగ చెప్తాన
లాస్ట్ టైం వెళ్ళామండి మా కుటుంబ సభ్యులతోనే వెళ్ళాము మా అక్క వాళ్ళు చెల్లె వాళ్ళతోటి
మ్ అంతే మళ్ళీ చూడాలని అనుకుంటున్నా
ఆ అయితే ఆ ఆ అదే ప్లేస్ మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్ అందరితోటి కలిసేళ్తే బాగుంటుదేమో కద అని చెప్పేసి
ఆహా అంటే అక్కడ ఫె ఎక్కడ అంటే బాగా పేరు చింది ఏం దొరుకుతాయిండి
ఆ అంటే ప్లేసెస్ బా మెయిన్ బీచ్ అక్కడ బాగుంటాయి ప్లేస్ అక్ ఇక్కడ స్థలము తినడానికి ఎక్కువ చేపల బాగా ఫ్రై బాగున్ టయ్ చేపల బ ఫ్రై బాగా అన్ని వెరైటీస్ బాగా దొకుతాయి అక్కడ
చేపలు ఎంచుతారా
అది మంచిగా ఉంటది మ్ ఏంచి అయి బాగా దొరుకుతాయి తినొచ్చు
మ్
మన సపరేట్ గదులు కూడా మనకు అక్కడ దొరుకుతాయండి నైట్ అంతా ఉండొచ్చు ఆ వాటర్ ఆ నీళ్ళని చూసుకుంట మనము ఆ సంతోషించచ్చు మనం
ఆహా అంటే నైట్ అక్కడ మొత్తం ఉండొచ్చు అనమాట అంటే పొద్దుగాల సూర్యుడు ఉదయించడం అయన్నీ కూడా చూడొచ్చు కదండి
చూడొచ్చు చూడొచ్చు మంచిగా ఆ అటెందుకంటే పిల్లలకి స్కూల్ లేనప్పుడు అప్పుడు కదండి బడి లేనప్పుడు కదా మనం ఇలాంటి చూసేటియి
వచ్చేదే వేసవి కాలం సెలవులలో ఎక్కడకన్నా పోవాలనిస్త
ఆ ఇస్తారు ఇగ
మ్ అదే అండి చూస్తాం నేనైతే మా సార్ని అడుగుతానండి మా వారిని అడిగి మరి పైసలు ఎంతయిత అంటున్నారు
ఆ అదే ఫ్యామిలీ మన కుటుంబాల బట్టి ఇప్పుడు ఎంత మంది వస్తారని చెప్పి కుటుంబాలు బట్టి ఒక్కొక్కరుకు ఇంత అని చెప్పేసి మనం మాట్లాడు కుంటూ బాగుంటుంది ఇంకెవ్వరు కరెక్ట్ చెప్పలేదు కదా ఆహా ఏం లేదు ఏం లేదు అందరూ సరే అంటేనే మాట్లాడదాం అని చెప్పేసి అనుకుంటున్నాం
టుగురుంటున్ కదండి
మ్ అదే అదే ఎవరు ఆ ఎవరికి వీలు బట్ట టి అని చెప్పేసి అడుగుతున్నాం
ఆహా అయితే అదే అండి చూద్దామండి మరి నేనయితే మా వారిని అడిగేసి మీ నెంబర్ కిదే కదండి నేను మళ్ళీ ఉంటే ఏదనా ఉంటే చెప్తాను
ఆ చెప్పండి చెప్పండి చెప్పండి ఎందుకు మీరు వేరే ఏమన్నా చూ చూడాలనుకుంటున్నరా అండి మీ కుటుంబ సభ్యులతోటి
అంటే ఇంకేం అనుకోలేదండి పిల్లలకి అంత స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడు ఆలోచిద్దామని అనుకుంటునము
అదే మీ చూట్టాలు ఇట్లా ఉంటారు కదా వేరే దగ్గర
ఆ మా కుటుంబ సభ్యులందరు అటు ఇటు ఉన్నారు ఇంకా మా వారికి సెలవులు ఎప్పుడు దొరుకుతె దాన్ని బట్టి ఆలోచిస్తామండి
అదే అదే అక్కడికేమన ఆలోచిస్తున్నర
ఆహా అట్లేం లేదండి అంటే ఇగా మా వారికి ఎప్పుడు సెలవులు దొరికితే అప్పుడు దాన్ని బట్టి ఆలోచన చేస్తామండి
అంతేనండి
హ ఇంకా మీరు అదొక్కటే అనుకున్నారండి ఇంకేదైనా ప్లేసెస్
ఆ ఇంకా అదే అందరు అందరు ఏమైన్నా సలహా ఇస్తారేమో ఆ దాన్ని బట్టి ఒకటి కరెక్ట్ చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం
కాలం అయితే అట్లా బీచ్ నీళ్ళు చూడమే బాగుంటదండి
అవునవును
చీఆల బీచ్లు కూడా అక్కడే ఉంటది కదా దగ్గర పట్లో
అవునవును
అదే అది చూస్తే మంచిగా ఉంటుందండి మరి చెప్తానండి నేనైతే మా సార్ ని ఒక మాట అడిగేసి ఆ అడుగుతాను ఎప్పుడ ఎప్పటి వరకు చెప్పమంటారు
ఆ చెప్పండి ఒక టెన్ డేస్ లో టైమ్ తీసుకోండి చెప్పండి
ఆహా అంటే ఏప్రిల్ చివరిలో అంటారా
చివరిలో చెప్పండి ఒక పది రోజులు టైం తీసుకొని చెప్పేసేయండి ఇంకా టైం ఉంది కదా మనకి
అవునండి
ఆ అట్లా అని చెప్పేసి అంటుడం అండి మీ మీ మీ దగ్గరున్న మీ అక్క వాళ్ళ ఎవరన్నా ఉంటే కూడా ది వెళ్దామండి మాకు తెలుసు కదా ఎట్లాగా మీ అక్క వాళ్ళందరూ కూడా నాకు మళ్ళ సరదాగా అట్లా వెళ్ళొస్తే బాగుంటది అని చెప్పేసి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా
అవును
కొంచెం మనకు కూడా ఎట్లనో కాకుండా కొంచెం సరదాగా అట్లా పోయి వస్తే బాగుంటదని అనుకుంటు
అవును అది కూడా కరెక్టే అండి అందరం పిల్లల్ని తీసుకొని అందరు ఎప్పుడు చుట్ట లతోటి పోతూనే ఉంటాం కదా
ఆ
ఇట్లా స్నేహితులతో పోతే కూడా మంచిగా ఉంటది
ఉ అట్ల అని చెప్పేసి చూడండి ఒక్కసారి ఆలోచించండి సరే అండి ఉంటామండి సరే అండి
ఆ ఓకే అండి ఉంటానండి బాయ్